ఆ కల్యాణి
ఏంది నువ్వు చేస్త అసలు వత్తలేదా
ఆహా నేను నెంబర్ వత్తినప్పుడు నువ్వుషయం మాట్లాడుతా అంటే నలుగురు్య నీకు అని చెప్తా అంటే నేను ఇంత నాలుగు నెంబర్ లో వత్తిన అంతే మీద నెంబర్లు వస్తలేకద
ఓ రామా అయితేనేతీ అయితే మాట్లాడు నాకన ఒకే అవుతుది కానిక
ఆ
ఏమైతుందట ఎవరిక ఏం చేసుకోవచ్చు ఆ నలుగురు ఊరిక మనం ఫోన్ ఎత్తాలంటే ఎత్తాలా
అదే అందుకే మరి అదే అడుగుదామని అ నలో పూసబ అదే వత్తాన్నికలే కాదురా చేస్తంటీ అ పోయిను ఇందాక ఫోన్ చేసినా అన్న ఎత్తిండు
కొ సేపు ఉనంక ఎత్తుతువ్ తియ్ అక్క స్నానం సెత్ స్ తన
సరే లే కొద్దిగా ఆగినాకా చెప్తాలే
ఇగో లతక్కద్ పో ఈ శ్రవంతక్క ఎందుకు మాట్లాడతాంది నీలా గా వేస్ట్చేత్ దా కానీను కదా
ఆ మాతో మాట్లాడ్తుంది అబ్బ ఇంగ మాటలే గదరా మాట్లాడుతుంటది మాట్లాడతానాంతే అత్లీకది మ్ అందుకని చేసేసా యుద్దాల్ చెస్ ప్ అంటంటే సర్లే అని
కరి చేసినవా
ఎవర్ కరి లె గ్
ఆ అదే నువ్ చేతా అనవ్ గదా అని అన్ జెస్ న
ఏ గ మా అమ్మ కు చెయ్యలె మూడే నంబర్లోతె ఫోన్ చేస్ నవ్ అంతే తెడ మీజె మీయమ్మ చ మాట్లాడతాంటే ఆగిన ఉష మాట్లాడతంటే ఆగిన్ ఒతర్ పో నలుగుర్ అ ఒ ఒకల్కి నలుగురు చాలా నలుగురు జాలా ఏమో అంటంటే
ఆ ఒక్కరంట ఐదుగురికి ఏయ్యన్ టా ఎక్సట్రా ఎందుకు చేసుడు అంటాన్ది
నువ్ ఇప్పుడు ఎంత పని చేసినావ్ మరి అంతా అ ఆ ఇప్పుడు ఉషది
ఆ శ్రవంతక్కది
ఇరెండు
మా చెల్లెది
మిషన్లో మిషన్లో ఎక్కడున్న చేస్కోవచ్చు అట్లా
ఎక్కడున్నా చేసుకోవచ్చు కానీ, వాళ్ల్ మనం ఫోన్ చేత్తే వాళ్ళు ఎత్తుతార్ కానీ, వాళ్ళ ఫోను మనం చేయ్తలేదట ఎవరి చేయతలేదు వాళ్ళు
ఆ నాకు గూడా ఇప్పుడు ట్రై చెతే అందుకే నిన్ మూడు నెంబర్ ఒత్తేయ్ లోప్ నాక్ కట్ రాకున్డింది పర్లేదాది ఏమ్ ఓత్తావ ఫస్ట్ టూషన్
వాళ్ల్ చేయత్తలే వాళ్ళసలు చేయత్ లేదక్క మనం చేయ త్తనే వాళ్ల్ యెత్తలేదు
వాళ్ళు చేయకపోతే వాళ్ళ మంచిగుండదు గదా ఒక్కసారన్న చేయాల్ గా
ఆ ఒక్కసారాన్న చేద్దామంటే వాళ్ళకాసల్ చేయత్తలేదు వాళ్ళ సెల్లులు అట్లా ఆన్ అయితలేవట.
ఆన్ గావట్లా
మరేమన్నా మనల్ లోకలోల్లకు ఆన్ అయితాన్నాయో ఎట్లనో
ఆ అదే ఉన్నట్టున్నది అదైతే ఇది
ఆ అయితేం మనది కి మనకే కావచ్చు అనుకుంటాను నేను అయితే
ము ఉ
అయితే అది పెట్టుకున్న ఆకు కూడా
ఆ ఎక్కడైనా మహిళా సంఘంలుగా
ఒకే నా ఇట్లానా
మండల వెజు ఉన్నట్టుందిది
ఆ గదియానకుంటన్నా నిను కూడా
లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడన్నా ఎత్తుకొవచచ్చ్ మాట్లాడుకోవచ్చు మనం మహిళా సంఘాల లొఉన్నప్పుడుమె
ఆ అయితే దానిదీ అది ఎవరికి చేప్తాలేదు మనం చేత్తాంది కాని
హ్మ్
ఉ
అయినా పెస్ వినపడుంద్ద ఎంటి వత్తాది వాళ్ళు చేరాకనా వాళ్ళకి వేరెవాళ్ళు వాళ్ళ రాకుడడా చేసి దొరకన్నరుఎక్కడన్నారు
ఏ చేసుకుంటారట ఎవ్వరు మనం చెప్పింది దానికి కూడా
అంతేనా ఇదే పాస్ట్ఇది ఇప్పుడే కొత్త అంతే కదా ఇప్పుడే కదా
అదే అదే
మహిళా సంఘంలో ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఉన్నట్టుంది కదా అంత పట్టించుకోలే ఇప్పుడు మనం ఏదే దగ్గర దగ్గర ఉన్నాం కాబట్టి సెట్ అయితాంది ఇది
ఎమ్మాన వ్రతం పూర్తాయినాక పడతాయ పడవొ చూడాలి
ఆ ఆ దాన్ని బట్టి ఆలోచించేది వాళ్ళకు పడ్డాయి కదరా
ఎవరికి
విషే వాళ్ళలకి హ్యపిబరెడె పడేగాద పూ మాక్క
అది వేరే అక్క అది వేరే టాస్క్ ఇది వేరే టాస్క్ అప్పుడు నాకు కూడా పడ్డాయి
అ మా టాస్క్ పాడ్డప్పుడు మీది ఎందుకు పాడవు పాడతయిగా
ఇది కాల్స్ దనిపించింది కదా వాళ్ళు ఎన్నికరెక్ట్ అయితన్నాయ రాంగ్ అయితన్నాయ తెలుతలేదు నాకు
ఏంటి పోతానంటే ఆస్తి చూపిస్తాతాందేమో మరి
చూపితాంది కరెక్ట్ అంతే గాని మరి ఎన్ని వతాయ్ ఎన్ని పోతాయ ఇంకా తెలియదు కదా
ఆ ఆ
గట్ల ఎన్ని వేస్ట్ కాల్స్ అయితయ్ అన్న చూడాలే తర్వాత
ఊ అదే చూస్తాంటే తెల్తాంటది
ఆ చుత్తాంటే యది వత్తే అది వత్తది
అ ఆ
అయితే మీ అమ్మలు యిజ్ చెత్తాద సెల్
మాము మన నేను వచ్చినప్పుడు అన్నీ ఫోన్బ ఎత్తిపోయింది పాట పెట్టిపోయింది
అంటే నీకు మామూలుగా ఫోన్ ఆపరేటింగ్ తెలుసా అక్క బాగానే
ఆ చేయత్తదిరా
ఆ ఫోన్ చేసాను కాదు గిట్ల వాట్సాప్ చు రోజూ స్టేటస్లు చూసుడు అవన్నీ చేస్తవా
ఆ చేత్తగాని పెట్టడం రాదు
ఆ
చేయడం వత్తది
అచ్చినప్పుడు అమ్ములు వాడుతది సెల్లు ను
లేదు నేనే వ పాట ఇప్పుడే మొన్నట్ దాకా వాళ్ళ సెల్లో పడేది నా ఇప్పుడు కొనుకున్న కంచి కొద్ది కొద్దిగా నేర్చుకుంటాన్న చేయడం వాట్సాప్ ఆ
శ్రీలత ఎవరు
నా పెరెగా
ఓ ఇప్పుని ఆధార్ కార్డు ఇట్ల శ్రీలత
ఆ
ఓ నినాకి ఇప్పటి వరకు తెల్వది ఫోన్లో నాకు ఇప్పుడు ఏంపాటి శ్రీలత అంటే నేను అనుకుంటాన్న
చాలా ఫస్ట్ చాలా ఫస్ట్ లత అని పిలిచి అలవాటు అయిపోయింది కొంతమంది అది
అంటే మీ అమ్మోల్లింటికాడ శ్రీలత
ఆ ఫస్ట్ నుంచి శ్రీలతనే మా నాన్న ముగ్గురిని శ్రీ యతుతుందని పెట్టిండు
ముగ్గురు ఎవరు
మా అన్నకు గుడా శ్రీయే మా తమ్ముకి శ్రీయే ఫస్ట్ వచ్చే అక్షరాలు
మీ అన్న పేరు ఏం పేరు
శ్రీధర్
మీ తమ్ముడి పేరు
శ్రీకాంతూ
పేరెందుకు మార్చుకున్నవ్ అక్క
ఆ పెళ్లిలో మార్చిన్రా
ఆహా కల్వలేదని మార్చ్ ఇలా
ఇప్పుడు తీసి పెట్టి లగ్గం కూడాట్ట వేసినప్పుడు మందరికి నాకే మంచిగా అనిపించక శ్రీకాంత్ చేసిన ఇగ
ఇగ లత అనే ఫిక్స్ అయ్యింరా
ఇక్కడ లతనే ఎవరు మామూలు తలేగానీ పెట్టుకో అన్నిట్ల శ్రీలత పెట్టిన ఇగ
ఆధార కార్డు లాని చాల శ్రీలతనా
చలదు
ఇప్పుడు వరకే ఎవరికైనా చేసినావాక్క ఫోను
నేను ఔషదా చేసినదా
ఇంకా
అదే పూర్ణిమాకు చేసిన
ఆ రెండయినయా
ఆ రెన్నాయినే వాళ్ళ ఇప్పుడు వాళ్ళద ఒకసారి వసిన నేను ఒకసారి చేసినాను
ఆహా చూపిస్తాందా నీకు
మా ఇబ్బుడు చూపిత్తాంది పా
మ్మ్ హ్మ్
ఇందిరాజక్కకు ఫస్ట్ టైం ఇప్పుడు. ట్రై చేద్దాం ట్రై చేత్తే పోయింది. రాజిక్క సెల్ల్ టచ్ పని చేయక
ఆ
పోయింది ఒక టాస్క్ పోయింది
పోయిందా రాధిక కది
నాది పోయింది నేను నేనే కదా చేసింది
అయ
నను చేషినదే పో ఇప్పుడు కద చేయన అది పోదుగా మనం అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎత్తపోతే అది పోతుంది ఇప్పుడు
రాల కకవరి ఏ తా అ మరి ఇప్పుడు
ఎవరికి లేదు ఇక ఫోన్ పని చేస్తలే కానీ కొత్త ఫోన్లు వచ్చి మీ త అన్నది మరి
ఆ ఇంకా వయ్యలేదా
ఏర మరియాద కొడుకుచ్చ తీసుపోచ్చి వచ్చిన మర్ ఫోన్ మడం తెలియదు బబ్లు వచ్చింది
ఆ వచ్చిం బాబులు
ఆ ఇప్పుడే వచ్చింది ఆ పోనాలు మారితే అప్పుడు సెట్ అవుతుది అక్కడ కూడా రాకక్కడ కూడా
మరి మీ వ పన్న
మామూలు వా ఇంటికి పోతవ్ కదా
ఎక్కడికి
నిజామాబాద్ హార్మోన్
ఆ అక్కడి నుండి వచ్చి అటునుండి అటు పోతాందా
ఆ ఇయాల వచ్చింది హార్మోన్కి వచ్చింది వాళ్ళ ఫ్రెండింటికి పోయింది ఇయాల ఇంతక ముంద పో ఫోన్ చేసి పోయి ఇంటి పోయిన వాళ్ళు
చెప్పిందా
ఆ చెప్పింది మళ్ళ ఆడే పర్మిషన్ ఇచ్చింగ పో మళ్ళ ఇప్పుడు ఎండకాలం ఇటు వత్తాన్నారు వాళ్ళు అందరూ కలిసి
ఇటొత్తరంట్నా
ఫ్రెష్ అయినంక మే నెల మే నెలలో వస్తరు వాళ్ళు మే నెలలో వత్తదంట గటు పోయి ఇటు హా
ఇల్లు దగ్గర పడ్డట్టేనా
ఇల్లా ఇళ్ళెక్కడిది
అచ్చినట్టేనా
ఆ వచ్చినప్పుడు వచ్చినట్టు లెక్క లేదే అది అంత సీన్ లేదు వచ్చేది ఎక్కడ అసలు ఆ ఆ వచ్చినప్పుడు చూద్దాంలే వత్తే సీట్ పంచుతలే
అందుకే కదా రాత్రి మీ అక్ అందుకే కదక్క రాత్రి మీ అత్త నీకి ఇల్లంత తిరిగి తిరిగి సూయిస్త ఉంది
ఏ నేనిల్లిమ్తవరకు ఆలింట్ల అడుగు పెట్టల తెలుసా ఇల్లు కట్నికానించి మాత్త గాంటి కాడికి మొన్న ఇళ్ళల్లకి పోయే రోజు కూడ లేను కదా ఊరికి పోయిన కదా లేను
ప్పుడు చూడ్లేద
ఉ నేను ఎప్పుడు ఆలింట్ల అడిగే పెట్టలేదు నిన నైట్ అడుగు పెట్టింది ఆలింట్ల ఒక రోజు రమ్మనదిలే అ వదిన కా పోదురమ్మంటే పోలే. ఇల్లు చూద్రావే అన్నది కట్టెటప్పుడు ఇంగ నాకు బా రోజు ఎందుకో పోబుద్దిగాలే బర్లు బర్లు పోతే నన్ బర్లుండే
మీ ఆంటి అంటాంది తిరుపకి మా తిరుపకి ఎట్లైనా ఇల్లు ఇయ్యాలని మీ ఆంటి అంటాంది
ఇత్తే మంచిదేగదా ఒత్తే కడదాం
ఆ మీ ఆంటీ అంటందక్క మా తిరుపతి కెట్టా ఇల్లు ఇయ్యాల్ననీ
ఓ
ఇప్పియాలే మా తిరుపతికి ఎట్లైనా ఇల్లు క
మ్మ్
మా తిరుపతి ఇల్లు కట్టాలి, బిడ్డ పెండ్లి చెయా లే మా తిరుపతి గాన్కీ ఎట్లైనా మా తిరుపతి ఇల్లు కట్టియాల్సిందే మేమందరం కలిసి అంటాంది
కాస్త కట్టిమను వద్దంటే మంచిదేగా
వావ్వా నీ కొడుకుని పోడల్కి ఇగ రంజలే కుండా ఎ తనవా అ మీ అంతానం
ఆ ఒతిగా రంది లేకుండా పో ర
ఉ కోషి రాక మీరు పకాయలు
కొత్తున్నాం రా పో ఇకి వా ఎప్పుటికి వారం రేపు రాలే ఇగా ఎడకి రలు
ఏ ఊర్లో
ఈ జంగల్ పిల్లలో చీ జంగల్ పిల్ల కాదు బండార పల్
రోజు ఇరవై ఐదు మందిలో
లేదు బన్నార పల్లలు కూడా గారా బరగన పిల్లి
అదే బరగన పిల్లి రోజు ఇరవై ఐదు మందా
ఇరవై ఐదు మంది ఎకు పది మంది పన్నెండు మంది పదిను మంది అ లాసు ఏమో మీ అన్న కా పచ్చకాయలు ఉన్నాయని
మెల మెల గోవి తడా
ఆ పచ్చికయ బాగుందంట అది ఇ రాాలతుందను నిమ్మనిక వాళ్ళేక వస్తారులేంట అడిగా
ఊ అమ్మరి పట్టాాలు వరుషిండా ఆ మల్ వనచ్చటుంద్యదా
ఏవ వెయిడి మరిష ఎకి మరి
చేన్కిదు మ బామ్మ నువ్వు అన్నయ్య వంట చేసుకుంటా ఫోన్ లో ఎప్పుడు మాట్లాడతాను మరి న నళ్లి పెెట్టగల
ఇప్పుడు అన్నంకంట టైం కాలే కదా అవరైస్ కుక్కరేను అన్న మంచి ఇడు కూర పొద్దుది ఉందిక పప్పు చారు వేసినా
తెలుసా అన్నయ కుమరూక ఈ ఫోన్‌లు ఎందుకంటండా
మీ అన్న నేను ఫోన్ మాట్ నిన్నర్టించా నేను మాట్లాడ అంత ముందుకు ఎలా మాట్లాడద
ఆహా ఆ ఇంతకి ఇట్లా అడుగుతాడా ఊక ఎవతడు ఇంతగాన ఫోన్ మాట్లాడు తవాణి
అత నా నింట్ ఏననా నిం ఫోన్ట్లే కైసి ఆయన లేనప్పుడే మాట్లాాలి ఇప్పుడు అడ చెప్పలే నేను ఇంకా చెప్ప వాళ్లకి చెప్దాం అంటే టైం దొరుతలేదు
ఆ అట్లాగ ఇ సెల్ల పైసలు పోతే గది ఎందుకు నీకు అంటడు
తెల్ పైసున్నా పోతేయా ఎందుకు
పోవు కాని ఇప్పుడు మనం కొత్త వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆలో వచ్చిన మొత్తం అదే మనం కొత్తోళ్ల కి చెప్పినాం అనుకో ఏ గట్లా ఉట్టిపునయానికి వాడెందుకు ఇస్తాడు పైసలు మన పైసలే పోతే మన వాడు అన్ని అకౌంట్ లో డిలీట్ అయిత అంటారు
ఆహా సారా అ టైమ్ అయిపోంది బంచేయి
ఆ సుతక్క ఆ అయిందక్క
అదే